హలో సిస్టర్
బాగున్నారా సిస్టర్
బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం సిస్టర్
ఊ ఏం చేస్తున్నారు ఇంకా లే సిస్టర్ ఆకలిగా ఉంది తినాలి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు పట్టుకుంటున్నాము మాకు వీక్లీ వన్స్ నీళ్ళు వస్తాయి ఊ అన్ని స్పేర్ చేసి పెట్టుకోవాలి ఆ వదలారు అప్పుడేగా సెవెన్ కు వదిలేరు త్రీ ఆ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ వస్తాయి అన్ని స్పేర్ గా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ వన్ వీక్ దాకా రావు ఇంకా ఆ నీళ్ళే వాడుకుంటూ ఉండాలి ఎత్తి పెట్టుకొని
ఆ మా సరిపోతాయా వన్ వీక్కిి
ఆ సరిపోతాయి సిస్టర్ ట్యాంక్ ఉంది డ్రమ్స్ ఉన్నాయి
ఆహా అవే నీళ్లు తవ తాగడానికి తీస్తార
ఆ తాగడానికి క్యాన్ వాట్ ట్రి యూస్ చేస్తాము
ఆ
ఇవన్నీ ఓన్లీ సామాన్లు కడుక్కోవడానికె బట్లు ఎతుకోవడానికి స్నానానికి వాటి కోసం యూస్ చేస్తాం అనమాట తాగడానికి వేరే వాటరు ఇంకా లేదు తినాలి మీరు తిన్నారా?
ఆ తిన్నం సిస్టర్
ఉమ్ ఏం చేస్తారు ఇవాళ
ఇవాళ కూడ కొడి గుడ్డు టమాట మీది ఉ ఆ ఆ ఎట్లా చేస్తారు సి చికెన్ ఫ్రై మీరు ఉ
ఉమ్ మామూలుగా మిరియాలతో చేసుకోవచ్చు లేదా ఆనియన్స్ టమోటా వేసి చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం కదా నేను రెండు రకాలగా చేస్తాన అనమాట ఒక్కొక్కసారి టమోటా ఎరగడ్డ వేసి కొంచం చమ గ్రేవీ లాగా చేస్తాను రైసులోకలుపుకొని తినేలాగా ఒక్కొక్క సారి గట్టిగ వాటర్ అంత లేకుండా ఆ ఆ మిరియాలపొడి యేసి చికెన్ మసాలాఫ్రై ఉంది కదా అది వేసేసి రసం పెట్టుకొని వేడి వేడి ఇగ అన్నం చేస్తా తినేస్తాము ఈ రోజు మాత్రం కొంచెము రైస్ లో కలుపుకునే విధంగా చేసాను అన్నమాట టమోటా రెండు ఎరగడ్డ ఒక రెండు వేసుకొని నూనెలోనే డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించుకొని చికెన్ ఎత్తేసి వెన్చేసి దాంట్లోనే ఉప్పు ఉప్పు కారము పసుపు అన్ని వేసుకొని అలా చేస్తాం తిన్లా మా ఆయన కోసం వెయిటింగ్ ఆయన వస్తే తిందాము అని చెప్పి ఎన్నిటికీ వస్తారు నైన్ థర్టీ అయిపోతుంది సిస్టర్
ఆ ఆ తినాల అవి ఇంకా పనికి హు. ఏం చేస్తున్నది ఇంటిక
ఏం చేయాల ఇంటికాడ ఏం చేస్తాము ఇంట్లో పనులు జారిపో సరిపోతున్నాదో సాయంత్రం నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ళు పట్టుకోవడం సమానులు కడుక్కోవడం బట్టలు ఉతుక్కోవడము మధ్య మధ్యలో వంట చేసుకోవడము. ఆ ఇంట్లో పనులు ఇంకా బట్టల అన్ని మడిచి పెట్టాలి పిల్లలు పిల్లలకు పెట్టాను వాళ్ళు తిన్నారు పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ స్కూల్ కి లేయ్యాలి.
అవును అవును లేవ్వలి. ఎన్నిటికి స్కూల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి
ఓ ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతుంది. ఎయిట్ థర్టీ అర్ ఎయిట్ ఫార్టీఫైవ్ అంత అక్కడ ఉండాలి. ఎయిట్ థర్టీ కి అంటే నేనే ఇస్తాను. సిస్టర్ మార్నింగే ఇచ్చే